హలో హాయ్ బాగున్నారా హలో ఆ బాగున్నాం. వినిపిస్తుంది.
అయిందా డిన్నర్
ఆ అయింది ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నం
ఆవు అందరు బాగున్నారా ఆ తిన్నాము మీరు తిన్నారా
ఆ తిన్నాం ఎట్లా ఉగాది అది సెలబ్రేషన్ చేసుకున్నారా
అవును చేసుకున్నాం మీరు చేసింరా
చేసినా
ఏం చేసిండ్రు స్పెషలు మేము పచ్చడి ఇంకా బూరెలు
హ్
అంతే
అంతేనా మేము పచ్చడి బూరెలు మక్కగారే రేలు ఆ అవన్నీ చేసినాం
బానే చేసిండ్రు మీరు కూడా ఇంకేం చేస్తున్నారు మరి
ఏం లేదు ఇక తిన్నాము పడు కుందాం మనకే సరికి మీరు కాల్ చేసిరు. సిండ్రు
అవునా
ఆ అయిందా మీది డిన్నర్
ఆ మదయింది. ఎమ్ స్పెషల్ చేసిండ్రు ఈ రోజు
మాది మార్నింగ్ పప్పు ఇప్పుడు టమాటా కర్రీ
అవునా
ఆ మీది
మారి ఇప్పుడు ఎగ్ రైస్ చేసినాం. ఆఫ్టర్నూన్ టమాటో కర్రీ రైస్ లంచ్ తీసుకెళ్ళిన కాలేజ్కి ఏళ్ళిన
అవునా ఎగ్జామ్స్ ఎప్పటినుంచి
మాకు నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి. ఎగ్జామ్స్
ఆహా
ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మంత్ త్ డిగ్రీ ఈ మంత్ ఏమో ఫీజ్ కట్టాలి ఇంకా మాకు పార్టీ ఉంది.
ఆహాహా అవునా
ఆ ఆ మీరు మా పార్టీకి ఇన్వైట్ చేస్తాం
రావచ్చా ఆంటీలు
ఆ రావచ్చు
ఓకే వస్తాం ఈ మంత్ లో ఉంటదా నెక్స్ట్ మంత్ లో ఉంటదా
ఈ వీక్ లో వీక్ లో అనుకుంటున్నాం ఇంకా ఆ ఇంకా డేట్ ఫిక్స్ జేయాలె కన్ఫామ్ జేయాలె సార్ వాళ్ళు చెప్ అన్నారు
అవున
ఆ ఇంకా మరి ఎం జేస్ స్తున్నారు బాగుందా మీ పాప
మో నిన్ననే ఎలినం పండక్కి ఆ కొన్ని నప్పాలు చేసుకొని బూరెలు చేస్ కొని ఎళ్ళినం
అవునా ఏం ఏం చదువు తుంది
నైన్త్ క్లాస్ ఇప్పు ఇప్పుడు నైన్త్ ఇంకా నెక్స్ట్ ఇగ టెన్త్ ఇప్పుడు నైన్
అవునా
ఆయ్
ఆ
బాబు ఫోర్త్ క్లాస్
అవునా అంకుల్ ఏడు తున్నార డేలి డ్యూటీ కి
అవును ఎళ్తుండ్రు
ఆ ఇంకేంటి మరి ఇగ
ఇంక చే ఎట్లా కాలేజ్ కీ రోజు అంటే ఆ వెహికిల్ మీద ఎల్తావా లేపో పోతే వ్యాను అంటే కాలేజీకి ఎళ్తార్ కదా దూరమేన కాలేజీ
ఆ దూరమే మా తాతయ్య తీసుకెళ్తారు లేకపోతే మామ్మయ్య ఇట్లనే ఎవరైనా ఒకరుంటే తీసుకెళ్తారు ఒక వన్ కిలోమీటర్ ఉంది. కాలేజ్ ఇంకా అప్పుడప్పుడు నచ్ ఆ అప్పుడప్పుడు ఇంకా నడ్ చ్చుకుంటా వెళ్తా ఆ
ఉన్నరా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి
ఆ ఇక్కడ్ నుంచి ఎవ్వరు లేరు ఇంకా ఇటు నుంచే ఉన్నారు విలేజెస్ నుంచి వస్తారు ఇక్కడ విలేజెస్ ఉంటాయి కదా
అవునవును
హ్మ్
అదే అంటే లోకల్లో అంద్ ఉంట్ ఒక్ ఒక ముగ్గురు నలుగురు ఉంటే నడిచి వెళ్తే టైం పాస్ అవుతది మంచిగా మీకు.
మొన్న మొన్న హోలీ స్టేటస్ పెట్టిండ్రు బానే ఆడిండ్రు అనుకుంట
అవునవును మా పాప మా పా మా ఓనర్ వాళ్ళ చెల్లల వాళ్ళ కూతురుండే మా బాబు. ఇంకా కలర్స్ తోనే ఏమో గాని ఆ మా ఓనర్ వల్ ఆ అక్క మా పక్కమే
ఆ
ఇ కలస్త నా ఆడు తక్కువ గాని వాళ్ళయితే వాటర్ అయితే న
అవునా బానేే ఆడిండ్రనుకుంట ఇంక ఎప్పుడు వెళ్తుండ్రు మరి ఆ మీ ఊరికి ఎప్పుడు వెళ్తున్నారు.
మా ఊరికి మొన్న సండే రోజే వెళ్ళొచ్చినాం
అవునా మొన్నట్ల ఏమో ప్రోగ్రామ్ కూడ చేసిందంటాహా
ఆ అదే అదే అక్కడ ఉండే ఈ రోజు కూడా వెళ్లేది ఉండే కానీ ఇంక మిమ్మల్ని నెక్స్ట్ శాటర్డే కి రమ్మంది వేరే చిన్న పని ఉండే వెళ్ళామనుకుని నిన్న కాల్ చేస్తే నెక్స్ట్ శాటర్డే డ రండి అన్న ఎన్నల అయిపోయింది ఉన్నాయి ప్రోగ్రాం చూడ ఉన్నాయి అని మా పాప వచ్చినాక ఇంక మొదలు పెట్టి తల్లిదేవులు చేసుకునేటివి ఉన్నాయి బాగా బాగా ఇక మళ్ళీ ఆమె టెన్త్ కదా నెక్స్ట్ వెళ్తే రాదు కదా అందుకని ఏమన్నా ఉంటే అమ్ముండంగా ఆమె ఉండంగానే చేసేసుకోవాలన్నీ
ఆ ఎప్పుడు చేస్తున్నారు దేవుడు చేస్తున్నారు
ఆ నెక్స్ట్ మంత్
అవునా
హుమ్మ్
ఇంకా మరి
చెప్పాలి వర్షం పడుతుందా మీకెళ్ళి
ఆ నిన్న అంటే ఈరోజు పొద్దున వచ్చింది మొన్న వచ్చింది నిన్న రాలేదు
ఉహూ
ఇప్పుడైతే బానే ఉంది ఇంక తెలియదు ఇంకా రేపు పొద్దున వారు
అవునా
అటు వచ్చిందా మీ సైడ్
ఆ మా సైడ్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది మొన్న కొన్ని రాళ్ళు పడ్డాయి గాలిదుమార మస్తు
వర్షాలు లేదు మేము వెళ్ళలేదు మా అక్క వాళ్ళు వెళ్ళిండ్రు ఇక్కడ దగ్గరనే ఉంటారు మా అక్క ఇంక మా పెద్ద నాన్న వాళ్ళిద్దరు వెళ్ళారు
అవునా
ఆ ఆ నేను వెళ్ళలేదు నేను మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండే కొంచెం హెల్త్ బాగాలేదని
ఆహాా ఉ
ఆ
హ అంటే మీరు తాతయ దగ్గరనే ఉండరాా మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండరాా తాతయ వాళ్ళ ఇంటి ఎక్కడ ఉంటార
లేదు అంటే నేను ఫస్ట్ నుంచి స్కూలింగ్ నుంచి కూడా మా తాతయ్య వాళ్ళ దగ్గరనే ఉన్నాం ఇంకా ఇక్కడనే ఉంటున్నాయి ఇక్కడే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ కూడా ఇక్కనే చూస్తున్నా వాళ్ళ దగ్గరనే ఉంటున్నా
అవునా
ఆ
ఎవరెవరు ఉంటారు తాతయ్య ఇంకా మీరేనా
తాతయ్య నేను అత్తమ్మ మామయ్య ఇంగా మ చిన్న పాప ఉంటది
ఆహా
మామయ్య కూతురుంటది ఇంకా కొడుకు ఉంటాడు అతనే ఏమో హాస్టల్ల్లో ఉంటాడు హాస్టల్లో వేసిండ్రు ఇంట్లో ఉంటే ఫోన్ ఎక్ ఎక్కవ చూస్తున్నాడు అతని కళ్లు కొట్టుకుంటున్నాడుని
ఆహా ఈ ఇప్పుడు అదే ఉంది కదా ఏ పిల్లల్ని చూస్త నా ఫోను ఫోన్ లేని అన్నమే తింటలేరు
ఆ అవును
మా బాబాయ్ దివార దాకా అదే పని ఫోని ఫోన్ ఆన వాళ్ డాడీ చూసినప్పుడేమో నేను తీసుకునుడు చూడనప్పుడేమో అతను తీసుకునుడు అందుకోసం మని మీ లాక్ చెప్ప తప్ప అంటే కాసలు చూస్తా అంటే తీసిస్తాం ఇంకా తెలివి అది లాక్లు వేసుకొని ఉంటాం ఫోన్లోకి
అంతే ఇంకా లాకేసుకోవాల్సిందే ఫోన్ లోకి
పని మీద ఉంటా ఇక అతనికిెళ్ళి చూడను కదాద తీసుకుంటాడు చూస్త డు తీసుకుంటడు చూస్తాడు
ఫోన్ చూస్తున్నారు యూజ్ చేస్తున్నారు
హుమ్మ్ అవును మా బాబు కొంచెం ఫోన్ పడది కళ్ళు బాగా ఇట్లా కొడతా ఉంటాడు ఒకసారి బాగా సీరియస్ అయింది అందుకని కొంచెం భయం అయితది ఇక
ఒద్దు
హుమ్మ్ ఎక్కడ ఉన్నారు మరి మీ అక్కాయ్య వాళ్ళ ఇంటికడ్న మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికడ్న
మా ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా తాతయ్య వాళ్ళ ఇంట్లో నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి
ఆహా అ
ఇంక వస్తే పైన తర్వాత వెళ్తా నేను
అవున
హుమ్ ఇంకా మరి
ఆఅ
ఇంకా మరి ఏం చేస్తున్నారు డైలీ మీరు
ఏం లేదు ప్రస్తుతానినకైతే నీ ఫోన్ వచ్చిందని ఇట్లా బయటికి వచ్చి
ఆ ఆ మిషన్ కుడుతున్నారా రాలేదా
ఆ కుడుతున్నా
అవునా ఇంట్లోనే కుడతారా లేకపోతే బయట ఇంటి వాళ్ళయి కూడాన
ఆ బయటి వాళ్ళవి కూడా
హుమ్మ్ ఈ రోజు ఒక రెండు బ్లౌజులు కు న ఇంక పని కాలేదు బట్టలు కూడ ఉండే యొక మూడిటికి మొదలుపెట్టుకుంటే నాలుగు మలగనే ఇగ రెండును
అవును బానే కుడుతున్నారు మీరు
హ హ అంటే డిజైన్లు అవి ఇవి ఏమి లేదు కానీ ఇక సింపుల్గా
అవును అంటన్న ఇస్తున్నారు
ఇంక చెప్పాలి తిన్నారా మరి తినే ఇటొచ్చారా అ అన్న
ఆ ఇంకేం లేదు ఇక ఇట్లనే డైలీ కాలేజ్ వెళ్తున్నాం వస్తున్నాం క్లాసెస్ నడుస్తున్నాయి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా స్తున్నాయి ఇంకా సిలబస్ అయిపోతుంది ఇంకా
అదే ఉంది మా పాపకి కూడా ఎగ్జామ్స్ అట బోర్డ్ ఎగ్ ఎగ్జామ్స్ ఈ అప్పుే మా బాబా నెస్ట్ టెన్త్కి అప్పుడే భయపడుతుంది మమ్మీ టెన్త్ మమ్మీ టెన్త్ టెన్త్ అయితే ఏముంది నాని ఇప్పుడు నైన్త్ ఎలాగో టెన్త్ అలానే వస్తది కదా అంటే లేదు లేదు తలుచుకుంటేనే భయం అయితుంది అంటుంది
టెన్త్ క్లాస్ అంటే అందరు భయపడతారు కానీ ఏముండది నార్మల్ సబ్జెక్టుసే నైన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ ఈజీనే ఉంటది
ఆ ఈజినె నైన్త్ టెన్త్ బేసిక్ నైన్తే నాఎ
మేమైతే కరోనా బ్యాచ్ కాబట్టి కొంచెం మేమ్ బ పడ్డం గానీ ఏం ఉండది నైన్త్ క్లాస్ చదవలేదయితే
చ్ న మీది అవునా
సిలబస్ ఉండే ఎగ్జామ్స్ రాసిన
ఆహా హా హా
ఎమ్ గాదు బయబడక్ కానీ రిప్పు బాగానే ఉ నైన్త్ చదివింది కాబట్టి టెన్త్ ఈసీ నే ఉంటాయి
ఆ అదే చెప్పినమ్ ఏం కాదు నాని భయపడితే ప్రతిదీ భయమే ఉంటుంది. మనం ఈజీగా అంటే ఇగ ఆడుతూ పాడుతూ చదివేస్తుంటేనే ఇది అయిపోతది. అని చెేప్పినవయ్య
ఇ మా ఇ తొందరనె కవర్ అయితది బానై చదువుపో ఇగ
నెక్స్ట్ మంత్ ఉన్నాయ మీకు ఎగ్జామ్స్
అవును మాకు నెక్స్ట్ మంత్
అవునా
ఆ
వో ఓకే ఓకే జాగ్రత్త రాయండి బాయ్ మరి ఓకే గుడ్ నైట్ వో
గుడ్ నైట్